హలో
ఏం జేత్తున్నారు పరిస్థితి ఎంతవరకు వచ్చిందే వీళ్ళు ఆకలవుతుందిగా ఇనిపిస్తుందారా
ఆ ఇనిపిస్తుంది బాబాయ్ ఇప్పుడు
వస్తుంది కదా వినిపిస్తుంది
ఆ
ఎవడికి వాడు ఫోన్లు బట్టుకొని కలకళ్ళ ఆడుతున్నారుగా
ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్స్
ఆ సస్ సస్యస్ శ్యామల మందని ఉన్నారు గా అందరు బ్యాచి అంతా
అవునవును
పూరి పూరి ఆకలి అయితుందె ఫార్టీ టు నైన్ అయి పోయిందోచ్
ఆ నైన్ అయింది ఎయిట్ ఫిఫ్టీ టు
ఎప్పుడు పెడతారో ఏమో వీళ్ళు అన్నం
వార్ అంటున్నారుగా బాబాయ్ నిజమేనా
బస్సుకు పోయేంత లేదుగా బాలాజీ వాళ్ళు ఏమో బండికి పోతారు ఇగ మేము మా బండి వీళ్ళు ఒక్కళ్ళే మిగులుతారు ఒక ఆటో ఏదన్నా మాట్లాడుకొని పోతే పోతి లేదంటే ఒకసారి రబ్బాల్ దాగా దింపి రావాలి దింపొస్తే అయిపోతుంది ఈళ్ళు స్నానాలు చేయడానికి టైం పట్టుద్ది రెండు గంటలు పట్డుద్ది ఒక్కొక్కళ్ళు చేసి చేసి వాళ్ళు యావరేజ్ గా పది నిమిషాలు ఏసుకున్నాను పావు గంట ఏసుకున్నాను
టూ అవర్స్ పట్టిద్ది
ఆ ఇంతమంది డజన్ మంది బ్యాచ్ వాళ్ళందరు జేసి
ఆ బాబాయ్ వస్తున్నాం టిఫిన్ రెడీ అంట బాబాయ్
టిఫిన్ రెడీ అంటున్నారా
రెడీ అంటున్నారు
మనం కూడా ఈ కాల్ మాట్లాడె తర్వాత తిందాం తినుకుంటా మాట్లాడతా లే నేను ఇక్కడ దెచ్చుకొని దింట వాళ్ళు పెట్ట మంచి
టిఫిన్ ఈ రోజు టేస్టీగా ఉండబోతుంది బాలాజీ బాబాయ్ జేసిండు
అవునా
ఆ
బిర్యానీ ఎవరు జేస్తరొ
బిర్యానీ చేసేది ఇద్దరు పిన్ని అను మమ్మీ
ఊ బిర్యాని
తినేది మాత్రం బన్ని
ఉంది మొన్న ఏదో పెట్టినట్టు చెప్పారు మరి
మోర్ ఇంకేం లేదనుకుంటా రలీయన్స్ రిలయన్స్
ట్రెండ్స్ పెట్టారుగా షాపింగ్ మాల్
మెల్లిగా తీసుకొని ఇక్కడికి పంపించుకోనిన్న ఎక్కడ పెడతారట్రా
ఈ ఇంట్లోనే అనుకుంటా అదిగో టీవీ రూమ్ హాల్లో క్లీన్ చేస్తా స్తున్నారు మరి
ఇంట్లోనా
ఆ ఇంట్లోనే హాల్లో క్లీన్ చేస్తా స్తున్నారు అక్కడికే రమ్మంటున్నారు ఎవరు కదలట్లే మరి
అదేలే పేడతారు
మ్మ్
అక్కడే తింటా అని చెప్తా నేను నాకు ప్లేట్లో పెడితే నే అక్కడ ఆ గదిలో తింటా
బాబాయ్
అరే డాడి పైన బాలాజీ హలో
ఆ బాబాయ్
నేనైతే నా టిఫిన్ ఇక్కడికే తెప్పించుకుంటాం
మేము తినాలిగా
డిస్టెన్స్ ఉండాలని ఉద్దేశంతో
కాల్ యాక్సెప్ట్ అవ్వాలి
ఓర్ నాయన ఫోర్ మినిట్స్ అయ్యంది ఇంకా సిక్స్ మినిట్స్ మాట్లాడాలి మీకు ఏం ఉంటాయి నన్న సబ్జెక్టులు
మాకు సెమ్ సెమ్కి చేంజ్ అయితాయి బాబాయ్ అయి ఫస్ట్ సేమ్ లో ఆ సేమ్ సేమ్ కి చేంజ్ అయిపోతే ఫస్ట్ ఇయర్ లో బేసిక్ గా ఇట్టిలోనేఏమో అన్ని బ్రాంచులు వాళ్ళకి చెప్పే సబ్జెక్టులు చెప్తారు
అదేన ఏం చేసేదో ఏమో
ఫస్ట్ ఇయర్ లో అన్ని బ్రాంచులకి చెప్ ప్పే సబ్జెక్ట్స్ చెప్తారు. నార్మల్ గా ట్రిబలి ట్రిబలీ సబ్ సబ్జెక్టు ఒకటి ఏ ఎం ఎల్ సబ్జెక్ట్ ఒకటి టొకటి ఎ మెక్ ఆ మెకనిక్ స్ వాళ్ళవి ఉంటయి కదా. వాళ్ళ సబ్జెక్ట్స్ అట్లు చెప్తారు, మా స మాది కూడా చెప్తారు, సెకండ్ ఇయర్ నుంచి మా సబ్జెక్ట్ స్టార్ట్ అయితే లాంగ్వేజెస్ నేర్పిస్తారు. సి, జావా, పైతన్
అ ఇప్పుడు నువ్వు కోడింగ్ కూడా నేర్చుకోవాలా?
ఆ కోడింగే ఇంపార్టెంట్
ఆ ఇప్పుడుంది మీ క్లాసు రూంలో జెప్ కోడింగ్ కాకుండా బయట నేర్ కోల
ఆహా క్లాస్ రూమ్ లో చెప్పేది నేర్చుకోవాలి సైమల్టేనియస్గా మనం కూడా నేర్చుకోవాలి, బయట ఇయి ఎప్పుడంటే క్లాస్ రూంలో ఇని అర్థం కాకుండా తెలియినప్పుడు బయట మళ్ళీ సపరేట్గా తీసుకుంటారు.
అవి ఎప్పుడు చేస్తారు వాళ్ళు
ది ఆ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే మోస్ట్లీ చెప్పేస్తారు, ఫస్ట్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే కోడింగ్స్ స లాంగ్వేజెస్ అని చెప్తారు, కొన్ని ఎక్స్ట్రా లాంగ్వేజెస్ అని ఉంటయి బాబాయి అవి చిన్న చిన్నవి అవి మేము నేర్చుకోవాలి బయట నుంచయినా. చిన్న చిన్న యూట్
ల్యాప్టాప్ తీసుకున్నవార నువ్వు
తీసుకున్నా
ఎంత అయింది అది
అది సిక్స్టీ ఫోర్ థౌజండ్ అనుకుంటాం మొత్తం కలిపి.
శాన్ని ఇప్పించిండా అది ఆటా
ఆహా లేదు మేమే ఎళ్ళాము. మేమే ఆయ్ అది రిలయన్స్ కిల్లం
అదే వంశీజన్నకి అప్పుడు క్రెడిట్ కార్డు ఉంది దాంట్లో ఇప్పించిం నాకు మీకు కూడా ఇప్పించిడా
ఆ మేము మాట్లాడము వంశీ అన్నతో అట్లా స్టూడెంట్ ఐ డి మీద దాని మీద ఇప్పిస్తా అన్నాడు అయితే వెళ్ళి చూసాము ఒకసారి టూ టైమ్స్ వెళ్ళాము కానీ అప్పుడు కుదరలే మరి
హ్మ్ హు
లాస్ట్ కి మీకు సంక్రాంతికో ఎప్పుడో వెళ్ళినప్పుడు ఆ
ల్యాప్టాప్ కంపెనీ ఏంటి
అది లెన్నో
హ్మ్ హు
ఇ లెనోవా తీసుకున్నాం
లెనోవా ఏంటది ఫ్యూచర్సు టెన్త్ ఆ ఏదో ఉంటుంది విండోస్ ఏది నడిసి ఏది ఇప్పుడు
విండోస్ సెవెన్ అనుకుంటా
విండోస్ టెన్ కదా
టెన్ కాదు టెన్ ఏ అనుకుంటా మరి సెవెనో టెన్నో
స్ట్ ఇదే గా టెన్నె ఉంది మరి ఇగ
టెన్నే కావచ్చు
ఇంకోటి ఏదో ఉంటది గా దానికి ఏదో ఉంటుంది
ఐఫై ఈ ఐఫై సెవెన్ ప్లస్ ఒకటి ఉంటది ఫైవ్ ప్లస్ ఒకటి ఉంటది
మ్మ్ మ్మ్ మ్మ్
నాది ఐ ఫైవ్ ఫైవ్ అనుకు సెవెన్ అనుకుంటా
హ్మ్ హు అదేలే
మ్మ్
మాదేం శ్యాంసంగ్
ఆ ఆ ఎంతయింది బాబాయి నీది
నాది అంటే ఒరిజన్ కాస్ట్ ఏమో అంత ఉంది అది ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఎంతకంటే మేము థర్టీ టూ థౌజండ్కి తీసుకునిట్టున్నాం
మ్మ్
ఫస్ట్ వేరేది బుక్ చేసిండు అడు దానికి ఏదో ఆరు రు ఏంటి సిక్స్ థౌసండ్ ఏదో కార్డ్స్ ఎమౌంట్ ఉందని
మ్మ్
బుక్ చేసినం
మ్మ్
ఇప్పుడు ఏం వద్దు మళ్ళ ఆమె పడిపోయినా నాకు ఇబ్బందైదని
ఉమ్
దాంట్లో అంటే కొంచెం తక్కువదీసుకున్నా నువ్వు రెండోజెప్పినవ్ గద ఏం టది
అయ లెనోవో ఐ ఫై
ఉమ్ ఐ ఫై అది రెండో దాంట్లో కొంచెం తగ్గిద్ది నాది
ఆ ఆ
విండోస్ టెన్నే
ఆహా అయితే నాది కూడా టెన్నే కావచ్చు విండొ స
విండోస్ టెన్నే లే గనీ తగ్గుతది పర్ల కాపోతే గా లేనోవ్ గాని డెల్ గానీ బానే ఉంటది
అయితే లెనోవో స్టూడెంట్కీ బా యూజయితుందని తీస్కున్నం
దనొ బానే ఉంటది
ఊం అయితే ఇంతకుముందు సాంసంగ్ అనుకున్నం మేము
ఉమ్
సామ్సంగ్ అనుకొని క్రోమాకు ఆ క్రోమాకి ఎళ్ళాం అప్పటికి అది ఆ మోడల్ రాలేదంట ఇంకా రేట్ కూడా ఏం సరిగ చెప్పట్లే వాళ్ళు
ఊం
సో ఇగ మళ్ళీ ఒక టూ మంత్స్ ఆగీ డాడీ లెనోవ్ తీసుకుందామని చెప్పిండు
ఊ హు ఎట్లా క్యాష్ పెట్టి తీసుకున్నారా ఈఎంఐలో
ఈఎంఐ అనుకుంటే ఏమో అంత క్లారిటి లేదు వాడు మల్లీ ఏదో ఫై హండ్రెడ్ దీస్ కుని సాఫ్ట్వేర్ గూడా ఏదో చేంజ్ జేశిండు ఆ బాబయ్
ఎక్కడ దీస్కున్నారు?
ఇది రిలయన్స్ ఇట్సైడ్ మనకి ట్రెండ్స్ వైరా రోడ్డు ఉందిగా అట్సైడ్ రిలయన్స్ ట్ల తీసుకున్నం
ఆ మధ్యలో కోర్టు దాడింద్ర ఉంటాదా?
అది మన మమ్త రోడ్కెల్లి కొత్త జీవి మాల్ పెట్టేరుగా బాబాయ్ అట్సైడె
అదేలే రోడ్డు మెయిన్ రోడ్ మీద
ఆ మెయిన్ రోడ్ మీద
అదే గదా?
ఊంఊం
పెట్టేరా మీకు టిఫీన్?
లేరు, ఇప్పుడే ఎల్లేరు ఇద్దరు కోతులెల్లి కుచ్చున్నారు.
ఎవడాడు. మావోడా
వర్షిణీ, ఇందు.
ముందుగదిలో కూచున్నారా?
ఆ హాల్లో కు చొనీ ఇప్పుడే తింటున్నారు.
మాకు నివిషానికీ కాల్ అయితదిలే. తర్వాత బ్రేక్ ఇద్దాం. తర్వాత మల్లీ స్టార్ట్ చేద్దాం. ఇంకో కాల్ చేస్తే అయిపో త్రీ కాల్స్ దీంతో త్రీ గదా.
ఆ దీంతో త్రీ అయిపోతాయి.
ఇంకో ఫా అయితే ఫోర్.
లెవెన్ మినిట్స్ అయిపేందా బాబయ్?
ఆ
లెవెన్ మినిట్స్ అయిపెందా?
మ్ అదే టెన్ మి టెన్ను థర్టీ సిక్సే నడుత్తది.
ఆహా
ఎవరు రాంగనే
కట్ జేసెస్
కట్ జేద్దాం మరీ పన్నెండుదాక పోగూడదా?
మ్ మ్
నిన్న ఆంటితో పన్నెండు నిమిషాలు మాట్టాడినం. ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోయింది అది పోలే, వేస్ట్ అయిపోయింది కాల్ అందుకే పన్నెండు నిమిషాలు గాకుండా ముందే, పదకొండు నిమిషాల్లో అయిపోయిందీ. కాల్ కట్ జేస్తనాలే.